ఆ బాగున్నాను నువ్ బాగున్నావా
ఆ బానే ఉన్నా ఏం జేత్తన్నావ్
ఏం లేదు ఖాళీ బయట కూర్చొని ఉన్నా నువ్వు
ఉమ్ మీము కూడా ఖాళీ ఇ సేప ఏ టీ తాగిన తిన్న మధ్యాహ్నం
ఉహు ఏం కర్రీ
సాంబార్ మీది
మాది ఎగ్ కర్రీ
క్లాస్ అయిపోయింద
అయిపోయింది ఇప్పుడే
కంప్యూటర్ క్లాస్ ఎగా
ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అన్ని ఇంటర్వ్యూస్
మాగ్గురానేర్పించరా నువ్వు మళ్ళీప్పు అక్కడికి మీ సెంటర్ కాడికి పోయినం
కోచింగ్ సెంటర్ దగర కేం రా ఆన్లైన్ క్లాస్
అర్దమైతందా
ఆ మంచిగానే అర్థం అవ్తుంది యాక్టివిటీస్ చేపిస్తున్నారు అందరితో ఇంట్రాక్ట్ అవుపిస్తున్నారు ఒకటే శ్రీజ శ్రీజ అని పిలిసింది కానీ నే నేనే బలకలే
అయ్యో ఉం
మొన్నా ఏమో చెపుతున్నావు
మా కూడా అట్లనే నేర్పించారు ఇట్లా ఒక టాపిక్ గురించి మాట్లాడాలే నిలబడి అందరు ఉన్నాక అందరు ముందు పోయి మాట్లాడాలి
అవునా
ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి ఏంటిది
ఎప్పుడయిపోతది మీకు కోచింగ్ మొత్తం
అయిపోయింది సర్టిఫికెట్ కూడా వచ్చింది
అవునా తీ
తీసుకున్న అప్పుడు మొన్న ఒక ఎగ్జామ్ ఉండేగా మాకు అప్పుడు వెయినప్పుడు తీసుకున్నా ఎగ్జామ్ అయిపోవంగనే అక్కడ పోయి తీసుకున్నా
అవునా అది ఏమైంది మరి జాబ్ కోసం
అయితుంది
సెట్ అయిందా ల్యాప్టాప్
ఏంటిది
ల్యాప్టాప్ సెట్ అయినాయా అంటున్నా
కొత్తదే కొందామనుకుంటాన
అవునా ఎప్పుడు కోడదాం ఎప్పుడు కొందాం అనుకుంటున్నావు
ఆ మా బాబాయి ఉంటాడు చూడు చిన్న బాబాయ్
ఆ ఆ
ఆయన కొనీతా అన్నాడట
ఏ ఉర్తుగానేనా ఏంది
లేదు తర్వాత ఇయాలే
ఆహా ఆ తర్వాత బానే చెప్పిండు
ఐతే మా మా ఈ పిన్ని పొయ్యింది గా మొన్న వాళ్ళింటికి ఆ చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి
ఆ
మా అన్నయ్య కూడా మా అన్నయ్య కూడా బైక్ కావాలిగా అర్జెంట్ గా అది ఇది అని దానికి బైక్ కావాల దాన్ వానికి బైక్ కావాలట దాని కి ల్యాప్టాప్ కావాలట అంటే మా అన్నయ్య కు సేం పట్టిచ్చుకోకుండా నాకు ల్యాప్టాప్ అనంగానే అలా ల్యాప్టాప్ షాప్ వోనికి ఫోన్ చేస్ ట్లా ల్యాప్టాప్ కావాలి అదిది అని అడిగుతే ఎలాంటిది కావాలె ఏం పర్పసు అంటే వాళ్ళు ఉంటాయి కదా కోటింగ్ రాయ్ గేమింగ్ దా ఎడిటింగ్ దా అని అవన్నీ నే దెల్వదని నాకు ఫోన్ చేసిండు
ఊహూ
నేను షాక్ అయినా నన్ను ఎందుకే అడుగుతాల్లు అంటే అంత సడన్ గా అంటే అంత అర్జెంటేం లేదు తర్వాత కొందామని చెప్పినా
అంటే ఆయనే కొనిస్తా అన్నాంకే ఇంకేమైంది మీరు
ఇప్పుడే ఎందుకు కన్ఫమ్ అయినాంక కొనుక్కుందాం అని
ఉంటే అప్పుటి వరకూ నేర్చుకుంటావు కదా ఇంక్ కొంచెం అంటే ప్రాక్టీస్ ఐతుది గదా
ఒకవేళ ఇంటర్వ్యూ గిట్లా వచ్చినంక నైనా తీసుకుంటే ఓకే
ఊహూ
చూద్దాం అని
అంటే ఇప్పుడు ఆయనే కొనిస్తాడా
ఆ ఆ డబ్బులు తర్వాత ఇయ్యాలి లే లేకపోతే ఈ ఎం ఐ కన్నా ఇప్పిస్తాడు మా అన్న ఆల్రెడీ జాయిన్ అయితాడుగా నేను గడతాలే అని అన్నాడు తీసుకుంటే
ఆహా
ఏమో ఏమైతదో ఇగ
ఊహూ ఇంకేది సెట్ అయితే అయిపోతుదా
ఉమ్ అది మాకు ఆ సర్టిఫికెట్ ఉంది గదా దాని వల్ల ఏమన్నా యూ స్ఉంటది అని అంటాంది ఆమె
యూస్ ఉంటది మరి
అంటే ఇంటర్వ్యూ ఉండకుండా డైరెక్ట్ ఉంటది అంటాల్లు మరి ఏంటో తెల్వదు
అహా అంటే ఆల్రెడీ అన్నీ వచ్చినాయి కాబట్టి డైరె క్ట్ సర్టిఫికెట్ చూసి ఇస్తారు అనా
కానీ నాకు భయమైతాంది అది నేను చెయ్యగలుగుతానా లేవా అని
ఎందుకు నేర్చుకోని ఉన్నావు గదా
నేర్చుకోని ఉన్నా గానీ ఇంకో ఒక నెల అయితే అలవాటు అయిపోతది కానీ ఫస్ట్ నెల అంతా భయమే అయితది
ఆహా
కానీ ఎంత కష్టమైనా ఏయ్యాలి తప్పదు
చెయ్యాలి గా మధ్యలో స్కిప్ అవుడు కూడా ఉంటాదేమో కదా అగ్రిమెంట్ లాగా అవి ఇవేమి లేవన్నారు కదా స్కిప్ అవ్వచ్చు కదా ఒకవేళ కావాలంటే మనం చేయలేకపోతే
చెయ్యాలే అంటే ఒక నెల అయితే ఈజీగా అర్థం అయిపోతది గాని భయం అయితాంది ఫస్ట్ కదా
ఉమ్ ఉమ్
కానీ ఒక టూ త్రీ డేసె చెప్తారట
ఉమ్ హూ
ఇంకా మమ్మల్ని జాయిన్ చేపిచ్చేటామె వాళ్ల ఫ్రెండ్ అట ఆమె ఇంటర్ తోనే ఆపేసిందట
ఉమ్
ఆమె ఆపేసినంక కూడ ఆమెను జాయిన్ చేసిందిట జాయిన్ చేపియి జాయిన్ చే అని ఎమ్మటి పడితే ఆమె కూడా చేస్తాందట ఇప్పుడు ఆ నాకేమ్ అనిపిత్తాంది ఆమెనే చేయగలిగినంక మనం చేయలేమ ఇంట ర్ తోన ఆపేసిందట ఇంకా మనం కంప్యూటర్ కోచింగ్ కూడా తీసుకున్నాం
ఉమ్
ఉమ్
అవి స్టడీస్ ఇటు మానేజ్ చేసుకుంటా
ఆ
అద్ అది నాకైతే సెట్ అవ్వదేమో కదా
నీకు అసలు కాదు నాకు ఎందుకంటే మీకు అటెండెన్స్ ఉండాలి రోజు నైటు కష్టం అయితది ఫుల్ కష్టం అయితది
కరెక్ట్ ఎన్ని అవర్సు చెప్పు చేయడానికి
సిక్స్ అట మొన్న ఎనిమిది గంటలు అన్నారు కానీ ఇప్పుడు ఆరు గంటలట
ఆ సిక్స్ అవర్సే అయితే అంటే మన ఇష్టం ఉన్నప్పుడు లాగిన్ అయ్యి మళ్లీ లాగ్
అట్లా లేదు కావచ్చు అట్లా లేదు కావచ్చు వాళ్లు చెప్పిన టైంకి చేయాల్నో లే కపోతే డే అన్నా నైట్ అన్నా మనమే సెలెక్ట్ చేసుకోవాలో తెలువదు
త్త
అదే ఫస్ట్ నేను తర్వాతకి ఏమో తెలువదు అంటే ఫ్రెషర్ ఇది కూడా జాబ్ లాగనే ఫ్రెషర్స్ ఈ టైం లోనే కావాలి అట్లా ఉంటది కావచ్చు
మ్ హూ ఒకసారి అడిగి నాకు కూడా చెప్పు
చెప్తా నీకు సె ట్ కాదు అనిపిత్తాంది నాకు ఎందుకంటే రోజు వొయ్యి రావాలి మళ్లీ నైట్ నువ్వు ఎప్పుడు నిద్ర పోతావు ఎప్పుడు తిం టావు నీ రికార్డ్స్ ఎప్పుడు రాసుకుంటవు
ఏమో అంటే ఇట్లా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటే ట్రై చేస్ స్తా సిక్స్ అవర్స్ అంటే ఫోర్ థర్టీ టూ
అంటే ఎయిట్ అవర్సే కాని ఫస్ట్ ఒక గంట బ్రే అం టే బ్రేక్ ఇత్తరుగా మధ్యల మధ్యల
ఆ లెవెన్ దాకా చేయాలి ఎట్లాగో లెవెన్ దాకా పడుకునే పడుకోరు కదా ఎలెవెన్ దాకా చేయాలి ఫైవ్ నుంచి లెవెన్ దాకా చేస్తే చెయిపోతే సిక్స్ అంటే
మాములుగా
ఒకసారి అడుగు కనుక్కొని చేసా
చెప్త అడిగి చెప్త కొనుకుంటావా ల్యాప్టాప్ సెట్ అయితే
కొనుకుంట ఎందుకు కొనుకోను మ్ అదే ఇట్లా
సెవెంటీన్ అంటే బెటరేగా
వన్ మంత్ సెట్ చేసుకుంటా ఇగ చూస్తా మా రూమక్కా వాళ్ళు గిట్ల ఉన్నారు కానీ ఆమె ఏడు అనేస్తది నేను నీకు ఇప్పిద్దాం అనుకున్నా గాని ఏమన్న వర్కుంటే చేసుకో అని చెప్పింది కావాలంటే చూసుకో మూవీస్ చూడాలంటే చూసుకోగాని అక్కడికంటే ఆ పంపియలేను కదా రా అన్నది
అదే నిను కూడా ఒక నెల చేస్ ఎందుకు ఎట్లయిన పర్ ఎంత కష్టమైననా చేత్త మళ్ళ నాకు ఫ్యూచర్ కూడా యజ్ అయి ఒక ఇయర్ చేసిన తర్వాతకి ఒక నెల ఒక సంవత్సరం చేత్త కావచ్చు సంవత్సరం నరచే త్త కావచ్చు దాని తర్వాత మళ్ళా సాఫ్ట్వేర్ సైడే పోతా కాబట్టి కోడింగ్ కూడా అవసరమే కదా
అ
ప్రాక్టీస్ చేయొచ్చు దాంట్లో అందుకే ఇగ కొత్తది తీసుకుంటేనే బెటర్
ఆ అయితే ఒకవేళ నాకు సెట్ అయితే నేను వన్ మంత్ చూస్తా సెట్ అయితే చేస్తాను లేదు అక్క ల్యాప్టాప్ ఇస్తా అంటే అమే దాంట్లోనే ఒక టూ త్రీ మంత్స్ చేసి ఇస్తా అంటే ఇయ్యనంటే అప్పుడు వన్ మంత్ చేసిన తర్వా త నేను ల్యాప్టాప్ తీసుకొస్తాను ఎట్లాగో మాకు వైఫై కూడా ఉంది కదా ఈడే
మ్
సట్ అవుతదనే అనుకుంటున్నా ఒకసారి ట్రై చెయొచ్చు చెప్పు
అదే మ్ అడుగుతా ఆమె మళ్ళా ఎప్పుడో ఈ టెన్ డేస్లా అని చెప్పింది ఇంకెప్పుడో మరి టెన్ డేస్
అంటే వాళ్ళు ఒకే ఈ టెన్ డేస్ లో అని చెప్తుందా
మ్ మా ఫ్రెండ్ ఉంది కద ఒకమే ఈమే
ఆ
ఆమె వాళ్ళ మేడమ్ తోని మాట్ మాట్లాడిందట ఒకసారి మా మేడడం తోని మాట్లాడు ఇంటర్వ్యూ గురించి చెప్తది అని అన్నదట
అ
అంటే నీకే ఆ ఆమె వల్ళ మేడం తోని మాట్లాడింది మా ఫ్రెండ్
మ్
కంప్యూటర్ ఏమన్నా వచ్చాంటే ఆ కోచింగ్ తీసుకున్నాం అంటే ఆ సరే సర్టిఫికేట్ పంపు అనిఅం అన్నదటగాంతె అంటే ఇంటర్వ్యూ గురించి ఏం చెప్పలేదు అని ఇంటర్వ్యూ తీసుకోదు కావచ్చు అని అంటాంది
అవునా మరి నాకు ఇంకా రాలే కదా సర్టిఫికేట్
నువ్వు నువ్వు చెప్పొచ్చు ఇంకా ఇప్పుడే ఇంకా అయిపోలేదు కోచింగ్ తీసుకుంటాన అని చెప్పచ్చుకవచ్చు ఆ అట్లా చెప్పొచ్చు కావచ్చు
ఆ
ఇంకా రాలేదు సర్టిఫికెటు ఇంకా కోచింగ్ తీసుకుంటనే ఉన్న ఇంకో వన్ వీక్ టూ త్రీ డేస్ లో ఒత్తది అని చెప్పాలి అయిపోయింది కాని ఇంకా టూ త్రీ డేస్ లో సర్టిఫికెట్ వత్తది అని చెప్పాలి
ఓకే అట్లా అయితే ఇస్తారు తర్వాత సబ్మిట్ ఆ సబ్మిట్ చేయమంటే సర్టిఫికేట్ ఎట్లా తర్వాత సబ్మిట్ చెయ్యి అని చెప్తేఎట్లా ట్ర ఒక టూ టు త్రీ వీక్ అట్లా
అప్పడు వారుకొత్తు అదే ఏదో ఒకటి చెప్పి ప్రిపేర్ చేయొచ్చు సరే తీ బై
ఆగాగు ఫర్స్ నేన్ ఒకసారి తీస్
ఆహ్